హలో నమస్తే అండి ఆ బావున్నాం మీరు బావున్నారా?
బావున్నాను
ఏం చేస్తున్నారండి తిన్నారా, ఈ రోజు ఏం టిఫిన్ చేసినారు?
ఇవాళ మార్నింగ్ వచ్చేసి దోశ ఆ మధ్యాహ్నం పప్పు దాంతోకి వంకాయ తాలింపు మజ్జిగన్నం
సరే సాయంత్రం స్నాక్స్
పానీపూర్ తిన్నాలం
మ్ మేము పొద్దున రైస్ ఉప్మా చేసి మా అమ్మ మధ్యాహ్నము టమాటా చట్నీ, రైస్, పెరుగు, మామిడి పండు
ఆహా మీరు కూడా మామిడి పండు తిన్నారా?
ఆ తిన్నా ఇష్టమ్ యండల్ కాలమే కదా
పళ్లు
ఉ ఇష్టమే
ఆహా
ఆ
ఇప్పుడేం తిన్నారు ఈవినింగ్ స్నాక్స్?
బొరుగుల్ మిక్సర్ చేసింది మా యమ్మ తిన్నాం
మీరు ఉదయం రైస్ ఉప్మా తిన్నారు కదా దాని రెసిపీ తెలుసా మీకు? దాన్ని వివరిస్తారా?
ఆ ఫస్ట్ మనము రైస్ కడుక్కొని పెట్టుకోవాలా
ఏం రైస్ స్టోర్ రైసా లేకుంటే
మామూలు జిల్కర మసూర మనం తినే రైసు స్టోర్వి కాదు ఇగ టమోట ఆనియన్స్ మనకి ఏమో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇష్టమో అవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ పెట్ పెట్టుకోవల తరవాత ఏసుకొని అవన్నీ వేసుకొనేసి చేయాల వాటర్రేసి ఇ నార్మల్ రైస్ లాగ ఆ నార్మల్ ఉప్మా లాగనే ఇది రైస్ ఏస్తాం
ఉహు
కనీ ఎక్కువ వేసుకోవచ్చు
ఆహా దాంతో కాంబినేషన్ కర్రీ ఏమన్న తిన్
రైత పెరుగు పచ్చడి అట్ల మేమైతే పప్పులు పొడితో తింటాము ఉప్మా లాగ అట్ల
అవునులేండి
పప్పు ఎట్ల చేస్తారు మీరు
మాకు రావండి అవన్నీ వంటలు చేస్తే తినేదాన్ని నేను ఉ ఉ ఆ మా అమ్మ చేస్తదండి
ఇంకేంటండి ఆ పప్పు ఒచ్చండి నాకు వంటలు అన్నీ అస్తయండి
అంటె మీకు బాగ ఆరితేరిన వంట ఏదండి
సిక్ వరకు వచ్చు డైలీ మనం తినే వరకు
ఆహా అంటె స్పెషల్ గ ఏం చేస్తరు మీరు చేసే నాకు ఇది ఇష్
లెమన్ రైసు చపాతీలు మీల్ మేకర్ కర్రీ
అవంటె ఇష్టమ
ఆ మీల్ మేకర్ అట్ల పన్నీర్ కర్రీ, మష్రూమ్స్ ఏ అవన్నీ బాగ ఇష్టము
ఉహు అవునులేండి ఇంట్లో చేసుకుంటర అవి
చపాతీలు
మిల్ మేకర్ అంటె సోయా చంగ్స్ అవే కద ఉహు అది కూడ ఒచ్చా మీరు చేసుకోనికి ఎట్ల చేస్తరు అది ప్రాసెస్
టమోటాలు, మిర్చి, ఆనియన్స్, మిక్సీ గ్రైండ్ చేసుకొని కాజు వేస్ ఇల ఇల తరవాత ఏసి అల్లం పేస్ట్ అవన్నీ క మిక్స్ చేసి గరం మసాల అవన్నీ యాడ్ చేసుకొని మనం
అవునులేండి
ఈ మీల్ మేకర్ అందులో వేసి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని తినేదె చపాతి లోకి అయితే బాగుంటది కలర్ రైస్ కయిన బాగుంటదండి
ఊర్కె మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటం గద దాంతో గుడ వేసుకుంటరు గద
ఆ ఫ్రైడ్ రైస్ లో గూడ వేసుకోవచ్చు బాగుంటుంది పలావ్ స్లల్లో మేము మార్నింగ్ రైస్ ఉప్మా చేసాం గద దాంట్లో వేస్ నం బాగుంది
అవునా
మీరు తింటరా మీ ఇంట్లో మీల్ మేకరు
తింటం గానీ అంత ఎక్కువ అవి ఎందుకో త్వరగా పురుగులు బడిపోతాయి తెచ్చుకున్న వెంటమ్మడే ఎందుకో మా ఇంట్లో అవి మొన్న తెచ్చుకున్నాము ఒకసారి చేసుకున్నాం తర్వాతే పురుగులు పట్టేసిన్నయి అవన్నీ అందుకే తక్కువ తెచ్చుకుంటాం అవి
మేము గూడా అంతే ఒక ప్యాకెట్ తెస్తాము అయిపోయినాక మళ్ళీ తెచ్చుకుంటాం
ఆహా నేను విడిగా తెచ్చి నిన్న కిరాణ షాప్ లో అట్లా
ఓకే మేము మోర్ లో పోయింటే తెచ్చినాము
అక్కడ బాగుంటాయి అవి కొంచెం లావుగుంటాయి క్వాలిటీ గూడా బాగుంటాయి ఇవి అంత టేస్ట్ లేవు చిన్నగా మెత్తగా అయిపోతున్నాయి వేసిన వె తమ్మడే
అవును అవును అందుకే ఇంకా మోర్లోనా అట్లా సూపర్ మార్కెట్లు అయితే బాగున్నాయి క్వాలిటీ అక్కడ తెచ్చుకున్నాం
ఆహా మాకన తిన్నారా మీరే ఎప్పుడన్నా అది గూడా హెల్త్ కి మంచిదే దాన్ని అవునవును దాన్ని ఎట్లా జేసుకుంటారు మీరు
నూనె నెయ్యి వేసి కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకొని ఉప్పు కారం
ఆహా
లైట్ గా వేసుకొని తింటాం ఆ బాగుంటాయి స్నాక్స్ కి హెల్దీ ఫుడ్ అంతా కానీ ప్రైజ్ ఎక్కువని తెచ్చుకోమంతే ఇంకా ఏంటండి
మ్ ఎక్కడికి వెళ్ళలేదా వేసవిసెలవల్లో
ఎక్కడికి పోలేదండి మా ఊర్లో వర్షం బడుతుంది ఇప్పుడు ఎక్కడికి పోలేదు బాగుంది క్లైమేట్
ఆహా
పడుతుందా అక్కడ వర్షం
లేదండి పడలేదు మాకు ఎండలు ఫుల్ గా ఉన్నాయి
అవునా ఈ రోజే మాకు రోజు దవా చంపుతున్నాయి ఈ రోజు
ఆహా మీరు ఇంతవరకు ఎక్కడికన్నా పోయినారా ఏదన్నా పుణ్యక్షేత్రాలకు గానీ ట్రిప్పులకు కానీ కాశీ గూడా పోయినారా మీరు అప్పుడే హుహు
ఫ్యామిలీ అంతా టూర్ పోయినం మేము నాకు ట్వంటీ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు వెళ్ళినం మా ఫ్యామిలీ అందరూ టూర్ లా పోయిన్నాం కాశీ అయోధ్య అక్కడ ఇంకా ఆ చూసినామండి దయా బుద్ధ గయా అన్ని చుట్టుపక్కల అన్ని చూసేవచ్చి
హుహు ఎన్ని రోజులు పోయినారు
ఒక టెన్ డేస్ అయ్యిందండి వెళ్ళి టెన్ డేస్ పోయ్నం టూర్
అవునులేండి అంటే ట్రిప్పా బస్సు లోనా ఎట్లా పోయినారు
హైదరాబాద్ నుండి ట్రైను అక్కడ నుంచి ఇంకా రిజర్వేషన్ చేయించుకున్నాము హైదరాబాద్ నుండి
ప్రయాణం ఎన్ని రోజులు పట్టిందండి మీకు
వన్ డే ఫుల్ డే ఈ రోజు టూకి ఎక్కితే మేము మరుసటి రోజు సి క్స్ అలా అవుతుందండి. ఈవినింగ్ ఆ అంతలాంగ్ అండి మాకు
ఆహ
మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేకి ఒక వన్ నైట్ పడుతది. మొత్తం ఒక టూ డేస్ అనుకోండి.
ఆహ ఇంకెక్కడికి వెళ్లారు మీరు?
ఇంకా అన్నవరము, సింహాచలము, వైజాగ్, చెన్నై ఆ వెళ్ళినం ఆ చాల రోజులు అయితుంది ఫైవ్ సియర్ లేదు లేదు అది సపరేట్ టూర్, అది సపరేట్
అహ
మ్ ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు
అవన్నీ కూడా పోయినారా అన్ని
దే
బాగా పోయినట్లున్నారే మీరు?
ఆ తిరిగినం బానే టూర్లు
ఉహు
మన రీసెంట్ గా కూడా బెంగళూరు సైడ్ పోయినామండి కుకి ధర్మస్తళ్ళు, శృంగేరి
అవి బావుంటాయిలే అక్కడ దక్షిణ కన్నడ కదా అవి బావుంటాయి ఎంత
బాకూల్గా
ఆహు ఆ అక్కడంతా అడవిలాగా ఉం
ఆ నైట్ టైమ్ అయితే భయ మస్తది
ఆహ అట్లాంటపుడు ఒక నైట్ ట్రావెలింగ్ ఉండద్దు స్టే చేయాలి అక్కడే
అవునవును కానీ మనకు టైం సరిపోదుని రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ జర్నీ చేసినామా కొంచెం భయం వేస్తుంది. దొంగలు వస్తారేమో
ఉహు ఎందుకుస్తారండి మనం కార్లో అట్లా పోతుంటే
కాల చెప్పలేము కదండి దొంగలు కార్లు అడ్డం పెట్టి
మ్ ఆ ఇప్పుడు ఏదో కొత్తగా ఫోన్ ఫ్లాష్ లై టాన్ చేసి అట్లా పట్టుకుంటున్నారు.
ఆ ఆల్లు భయంమైతదండి.
అవును అండి
అప్పుడు మా బంధువులది మ్యారేజ్ ఉండుంది. బెంగళూరు లో వెళ్ళినం అట్లనే మ
అవునులే అక్కడ నుండి అయితే తగ్గర్లే మనము మన ప్లేస్ నుండి పో వాలంటే కొంచెం చాలా డిస్టెన్స్ పడుతది.
ఇంకా మ్యారేజ్ చూసుకొని అక్కడి నుంచి అటే వెళ్ళేసి వచ్చిను
ఆహ ఎన్ని రోజులు పోయి నిన్నారు అవన్ని? అన్ని చూసినా కూడా నాలుగు రోజుల్లో వచ్చేస్తున్నారా మీరు?
అంతే కాదు కంటిన్యూజగా తిరుగుతూనే ఉన్నాములే పాస్ట్ పాస్ట్ గా అయిపోవాల అనేసి ఆ చుట్టుపక్కలే కాబట్టి అంత ఆ డిస్టెన్స్ అనిపించలేదు.
ఔన్లేండి
కల్ గాబట్టీ ఇంగ ఫాస్ట్ గా యెళ్ళిపోవచ్చు
ఊహు
ఉ
ఇక్కడ కుక్కే ధర్మస్థలం అవ్వన్నట్లు ఉండేదినా అక్కడా ఆ ఏ స్వామి ఉంటరు
తల్ షాడ్దాపి శార్దాదేవి ఆ అన్కుంట
ఊహు ఇంగ అక్కడే హోర్నాడు గుడా ఉంటది అన్న
ఆ వెళ్ళినామండి హొన్నాడ్ కుడా బాంది అక్కడ కూడా కొండలు అన్ని బాగా చూసేకీ ఆ చల్లగా మీరెక్కడ్కి పోలేదాండి
ఇన్ ఇప్పుడైతె ఎక్కడికెళ్ళలేదు రీసెంట్గే నందలూరు పోయ్న్నామక్కడికి సామ్యునాథ వెంకటేశ్వర స్వామి ఉంటారాయన ఒక వారమైంది వెళ్ళొచ్చి అంతె ఉమ్ ఆ బాందండి
ఊహు ఇంక
అక్కడా ఏందన్ టో ఆడ స్పెషాలిటీ ఫస్ట్ ముక్కోనికి పోయ్నప్పుడు తొమ్మిది చుట్లు తిరిగి ఏదైన్ కోరిక్కోరుకుంటె అవీ నెరవేర్నాక మళ్ళీ నూట ఎన్మిది చుట్లు తిరగాలంటక్కడ
ఒక్కె ఒక్కె
ఊమ్ అదే అక్కడ స్పెషల్
స్పెషాల్టి ఆ విన్నాం మేమ్ గుడా యువ్టూబ్ లొ చూష్నాము
ఒహొ ఔన్లె
ఊమ్ టెంపుల్ గుడా బా పాత కాలం టెంపులంట కదా ఆ
సరే అండి ఐతె ఉంటాను
ఆ సరే అండి